ఓ ఆ వ్యా చెప్పు
హలో
కొనే బ్యా చెప్పు తెలుగులో చెప్పు
నేను తెలుగులో మాట్లాడన్
తెలుగులో లేకపోతే ఇది రాదు
ఎందుకు రాదు
అది అంతే
ఏ వస్తది నువ్వు ఊకె అట్లా తెలుగులో మాట్లాడగా అని చెప్పకు
అట్లా కాదు అన్న తెలుగులోనే చేయాలి ఎలా ఉన్నావ్ మరి బాగున్నావా నేను బాగనే ఉన్నాన్ నువ్వు బాగున్నావా ఎవరిది సగాయు
ఏమో నా ఉ
ఎ మనక్ తెల్వదిగా అది అదే టాప్ పిక్ ఉన్నది ఇప్పుడు ఇరవై ఇరవై టాస్క్ లు దాంట్లోనే అయితయ్ నేను గుడా ఆడేం నడుస్తుంది ఊర్లో ఏం లేదు అన్నా నేను గుడా ఇగ పది పదిహేను చేస్ స్త మొత్తం
ఇను ఎ ఎ ఎన్న ఎన్నేన్న మాట్లాడచ్చా
అట్లా వాళ్ళది మాట్లాడకు అన్న
అవునా ఇ మనం ని ఏందప్ బా నువ్వు ఒక రోడ్ చేస్తవు అనుకున్నా నేను రోడ్ రోడు
రోడ్లు అవి వొచ్చినయి ఆయన అల్లక్క్యా తీసుకున్నాడు మొత్తం మెటీరియల్ తెచ్చి పడేసిండు నక్కడ్దది కాకి ఎక్కడ మన మా ఊరులో మాజీ పిలో మొత్తం డబల్ జీరో డబల్ ఎయిట్ ఆ ఊరు మొత్తం ఆయన చేస్తున్నాడు
ఎవడు
యో కొన్ని హత్యనాయక్ చేస్తున్నాడు
ఆ
మొన్నేమో ఎమాంటారు
కాదు ఇపుడ్ మనం మాట్లాడుతున్నాం గా అది అది నువ్ చేస్తున్నావా ఊరు మొత్తం
ఆ ఇప్పుడు అలా చెప్పుకు అన్నా అది అది కాదు మ్యాటర్
హ్మ్ అదే ఏం నడుస్తూ
ఏం లేదు అన్నయ్య మరి పలి ఏడున్నవ్ స్టడీ ఆల్ ఉన్నావా హ్మ్
హ్మ్
ఆ ఎం నొప్పి లేదు ఎప్పుడో తగ్గింది హ్మ్ నేన్ కూడా చేస్తా గద నీకు ఏం మాట్లాడాలి అంటే మన సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి మనం ఏం సబ్జెక్ట్ ఉన్నది ఇంకా ఎవరు మీ ఇది మన సబ్జెక్ట్ రా కానిస్తే పోద్ది అ మాట్లాడు మరి దాని గురించన్న మాట్ మాట్లాడు ఏమన్నా మాట్లాడు నీ ఇష్టం నేనా
హ్మ్
నేనేంజేయ్ లె మొత్తం మర్చిపోయినా ఇంకా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి ఇగ జాగ్రఫీ అయిపోయింది నాది కంప్లీట్
ఆ అదే జాగ్రఫి అయింది మల్ల
జాగ్రఫీ తర్వాతా అవి చాల రోజులయ్ పోయిన అన్న జిఎస్ అవి హ్మ్ పెళ్ళి ఎప్పుడున్నది అవునా ఇనపడనీ ఏంచేస్తాం ఏం కవ్వావ్ ఏళ్ళిపోతా నేన్ ఇక్కడ్ నుంచి చెప్పు మరిగా చెప్పు
హ్మ్ అదే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అంటున్నర్ మల్ల
విపిఓనేఅన్ అంటునూరు అన్న జి ఓ పాస్ జేసిరంట ఆ అ వ ఏం ఉన్నది వాళ్ళది నోటిఫికేషన్ ఇస్తే అయిపోయినట్టే ఆర్ఆర్ వేలు వేసిండు మన బంధులు
అమ్మికి వచ్చినారు
ఎంతన్నా ఉండని ఒకటే ఎకరం వేసిండు
ఆ నెక్స్ట్ విడ్తాకిస్తాడేమో మరి
అట్లే ఎట్లుంటది అన్న ఇప్పుడు ఇట్ల ఎన్ని రోజుల్లని వేసుకుంటా పోతాడు
ఇగో నెక్స్ట్ నెక్ అట్లా ఇయ్యాడు అయనా నెక్స్ట్ విడతకి ఇంకో ఎకరం ఎకరం ఇస్తాడు
స్తాడు ఆ
ఇగో ఈ విడతకి ఎకరం ఎకరం ఇస్ ఇస్తాడు కంప్లీట్ మూడు ఎకరాలు ఇస్తాడాయినా అంతే ఉమ్
అంతే ఉంటది ఇగ ఉదయం కానీ రిజెక్ట్ తెలుగుచూ
తెలుగు బాతే అబ్బతే
మన నాకు అవ్వి వచ్చినాయి అన్న వేరే టాస్క్ లయి ఇవి మనం ఇంకా కంప్లీట్ చేయలే కదా ఎవర్ చేయలే
ఇవి ట్వంటీ ఎవర్ జేయలే
ఆహా ఎవరు జేయలే
ఇగ అస్తమాయితది అప్పుడు చేసినాం మనమే చేద్దాం ఇప్పుడు స్పీడ్ గా
మొత్తం చేసుకుందాం ఇగ స్పీడ్ గా చేసేసి మన పైసలు మనకు వస్తాయి వేరే వేరేది అది చె
ఓకే ఉమ్
మొత్తం సత్యానాయ ఏకాశశివాడు ఇస్తునాడు
ఉమ్ అంటె నాయక కన్ఫ్యూ అంటే ఇప్పుడు మాల వేసేసిండా మొత్తం వాడికే
సేద్దులు ఉన్నాయంట రెండు
ఉమ్ ఆ షెడ్ ఇస్తాడు అన్నాడేమో నీకు
ఇస్తాడు గాని అన్న ఇప్పుడు ఊర్లో వేయాలి కదా అవి టెంపుల్ దగర వీళ్లు ఏంచేస్తరూ మంచిగా ఏమామని చెప్తారు బయట అంటే ఎట్లా పడితే అట్లా వేసేస్తుండే
కానీ షెడ్ కి ఎక్కువ పైసలు అయితలేదట తక్కువ ఖర్చులే అయితుందట అవో రెండు రెండు
అయితే మూడుయి ఉన్నాయి మిగులుతది అన్నట్టు ఒకటి మూడు
ఆ షెడ్ మూడు వచ్చిన గానీ మొత్ త్తం అమౌంట్ ఎంత అంటున్నా
రెండున్నాయి మాద ఆ రెండున్నాయి మా దగ్గర ఆ రెండుంటే రెండిటికి ఒక్కొక్కటి మిగులుతయి
చేసుకో మరి ఒకటైనా చేసుకో ఈ లోడ్ వస్తే ఇస్తాడులేదో సురేష్ అన్న గాని సురేష్ అన్న చేతిల్లో లేవటివి
ఆ ఇప్పుడు ఏమైందంటే అన్న ఏమైంది తెలుసా దగ్గది వాళ్ళే చెప్తున్నారు వీళ్ళే తీసుకొచ్చిరని మా సురేష్ అన్న వాళ్ళు తీసుకొచ్చి
ఆ
అని మా సర్పంచే చెప్తున్నాడు కానీ వీళ్ళు వస్ లేరు ఇదాకా వీళ్ళ వస్తే వీళ్ళకి తీర్మానం ఇస్తుండే వాళ్ళు తీర్మానం తీసుకుంటే మళ్ళీ నేను తీసుకుందామని నేను అనుకుంటుండే
ఓ ఆ వీళ్ళు ఏమో రాలె
వీళ్ళేమో రాలేదు
ఏం కాలే నెక్స్ట్ ఇప్పుడు ఉంటాయి కదా
ఉమ్
అ తీసుకొని నిన్న రాపించాడు అంట సురేష్ అన్న అయితే వస్తే రెండు రోజుల్లో వస్తాయి
ఉ మ్
హ్మ్ ఇంగ లేకపోతే టైం పడ్తాది అంటుండే అంట
అదే అవి వస్తే మంచిగా చేసుకుంటుండే లక్షల్ లక్షలు రెండు లక్షాలన్నా మిగుళ్తుండే ఎం చేస్తారు ఇగ హ్మ్ సగయిది ఏం చెప్పిరు మరి నీకు కిందిది ఇంగ ఏం చెప్పలేదు మో మొన్న ఒకసారి మాట్లాడిన మామ తో ఏమన్నాడు అయితే చెప్పిన వాళ్ళకి పది పదిహేను రోజుల్లో అది జె యం
ఏమంటారు గోల్డ్ లేకపోతే సగాయి ఏదో ఒకటి
నాకు నిన్న కాల్ చేసిరాళ్ళు
ఎవరు
లేదు మామ వాళ్ళు వాళ్ళు చేయట్లే అన్న ఇప్పుడు లైట్ తీసుకున్నారు వీళ్ళు చెప్పిరు కదా ఇప్పుడు ఎప్పటి నుంచి లైట్ తీసుకున్నారు తెలుసా
ఉ
వీళ్ళు ఒకే అని చెప్పేసిరు కదా అంతే అన్న ఇప్పుడు నేను ఈ ఎక్సపుల్ చెప్తా అగు ఎం చేసిర్రు తెల్సా రవి నాకు ఊకే కాల్ చేస్తుండే ఆ ఆ మేమ్ మేముప్పుడు హాస్పిటల్ లో అటు ఇటు ఉన్నం కదా
ఆ
రెగ్యులర్గా కాల్ చేస్తుండే ఎన్నేన్ చేపినవ్ మేము హాస్పిటల్లో లో ఉన్నాం మామకు కాల్ చేయి అని నేన్ చెప్పిన లేదు నువ్వే చెప్పు ఏద్ ఏదున్నా పర్లేదు కానీ నువ్వే చెప్పు అని చెప్తుండే
ఉమ్
అయితే నేనే మామక్ కాల్ చేయమని చెప్ పేసిన మామకూడా చెప్పిన నేను ఇట్లా ఇట్లా హాస్పిటల్ల ఉంటే వాళ్ కాల్ చేసిరు నేను ఇట్లా ఇట్లా చెప్పేసినా అని చెప్పినా
ఊ
సురేష్ వాళ్ళ నాన్న కాల్ చేసిండేమో మామకి ఓకే వస్తామని చెప్పేసిరు కదా ఇల్ళు మళ్ళీ అప్పటి నుంచి కాల్ చేయట్లేదు ఇగ
హ్మ్ చేయకపోని ఇప్పుడు నే నే ఆ
చెప్ చెప్ ఏమో చెప్తున్నావు చెప్పు
నేనైతే మామ మామ కూడా చెప్ చెప్పిన ప్చ్ వాళ్ళ చెప్పు మంచిగాని మామ కూడా చెప్పిండు నా ప్చ్ చాలా రోజులు అయింది బ్రేక్ పడడానికి మా అల్లుడిని మా కొడుకుని నేనే ఒప్పించిన ఇంగ వాళ్ళు వినట్లేదు మీకు ఇష్టమే ని అట్లా ఎట్లా మాట్లాడతానే వాళ్ళకి ఒప్పించినా కాని చెప్పమన మామ కూడా నేను అట్లనే చెప్తా రేపటిరోజున నా పెద్దలుడికి ఏమైనా ఆ హ్మచ్ ఉంటాయి కదా కొన్ని రెస్పెక్ట్ అవి ఆ ముందే చెప్పేస్తున్న
ఇది కట్ చేస ఇంకోసారిది ఇది కట్కనా కాసేపు ఉన్నాక